ఆ అండి
హాయండి ఎలా ఉన్నారు నమస్కారం
నమస్కారం అండి చాలా బాగున్నానండి చాలా రోజులకి చేసారా అండి
ఆ అవునండి మీరు
మేమేంటండి మీరే చాలా రోజుకి చేసారంటున్నా
ఏన్నో ఆలోచించుకుంటాలేండి సారీ
ఏమి ఏంటని నాకు కాల్ చేసి ఆలోచించుకోవడం ఏంటండి
మా పేరెంట్స్ నీ నీతో ఫోన్ మాట్లాడుతుండే అట్లే చూస్తే నేను అలా ఏదో వన్నట కు మా ఫాదరు మా మదర్ అలాగే చూస్తన్నారు గుడ్లుప్పగించుకొని స్పేషల్ ఎస్పెషలీ మా ఫాదర్ అండి ఏమో అలా గుడ్లా పీచుకొని చూస్తున్నాడా అలాగే ఏదో అన్నట్టుగా ఉంటాంది
అవునా ఆంటీ
హ అవునండి
ఓకే ఏం చేసారంండి
ఏం చేస్తామండి నార్మలే ఏమి ఈ రజు ఏం ఈ రోజు కొంచెం అవునండి ఈరోోజు మీ డే ఎలా గడిచింది ఓకేనా మీ డే ఈరోోజు ఎలా గడిచింది
మడే
ఎలా గడిచింది అని అడుగుతున్నానండి నా వాయిస్ కట్ అవుతుందా ఏమైనా
సరిగ్ క్లారిటీ లేదండి అందుకని
అవునండి మీ వాయస్ నాకు బానే వినిపిస్తుంది నేను ఫ్యాన్ ఒక్కటి వేసుకున్నాను ఎందుకు వినిపించట్లేదు అర్థం కదేదు బయటన్నా కూర్చుంటే బెటర్ ఏమో
అ అది సౌండ్ వస్తుంది ఇది అందుకని క్లారిటీ లేదు అందుకని అండి
ఆరు బయట కుర్చీట కూర్చుంటే ఇక్కడ వెహికల్ సౌండ్ వస్తాయాడి
అవున అవునులేండి
ఇప్పుడు ఒకనా అండి
ఆ ఓకే అండి
ఉమా
ఇంకేంటండి ఏం చేసారంండి వంట ఏం చేసారు
ఇవాళ వంట ఏం చేస్తామండి అదే కొంచెం చపాతి ఉంటే చపాతిీ విత్
అవునండి నెక్స్ట్ ఫ్రైడే శ్రీరామ్ నవమి కదా
అవునండి అవును మీ ప్లాన్స్ ఏంటి
ఆ ఏముందండి మామూలే మేము కూడా ఇక్కడ బాగా చేసుకుంటారు శ్రీరామనవమి
అవునండి ఇక్కడ ఏమ మా మా అంమడు అంటే ఏమంతే మమ్మ మేమంతా ఫెస్టివల్ ఏమంతా అనిపివా ఓకే అంటే ఇంట్లో శుభ్రం చేసుకొని పూజ చేసేసుకొని ఇంకంతే ఏమి ఉండవు అంతే
ఓకే టెంపుల్కి వెళ్తారు కదా అండి శ్రీరామనవమి అంటే ఆ ఇక్కడ ఆ సీతారాములు కళ్యాణం జరుగుతుంది కదా అండి
అవును రాముల గుడికిె రాముడు గురికి వెళ్తాంమండి రాముడి గుడికి వెళ్తాం రాముల గుడి
అవునండి అవునవును
అవునండి ఇంకేంటి మీరు డైలీ డైలీ రొటీన్ చెప్పండి డై
డైలీ రొటీన్ అంటే ఏందండి మాలుగా నేను కూడా కొంచ త్వరలో ఎ ఎగ్జామ్ ఉందనమాట దానికి ప్రిపేర్ అవుతున్నాను కొంచెం
ఓకే అండి మంచిదే కదా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందింటే అర్లీ మార్నింగ్ సిక్స్ కి లేస్తానండి,
ఓకే అండి
సిక్స్ లేచేచి సవెన్ అలా అక్కడ అంత వరకు ఏదైనా క్లీనింగ్ ఉంటే చేసేసుకుంటాను, దబ్బడం బెడ్ క్నింగ్ మాఫింగ్ ఆ ఇవన్న అయిపోయాక సెవెన్ థర్టీ అలా అవుతుంది. ర్రెషప్ప అవుతాను ర్రెషప్ప అయేసి ఆ పూజ చేసేసుకొని, మా మమ్మీ ఆల్రెడీ టిఫిన్ చేసేస్తుందండి అర్లీ మార్నింగే మా ఫ మా ఫాదర్ క్యారియర్ కోసం సో ఇంకా అదే టిఫిన్ నాకు కూడా ఉంటుంది. సో టిఫిన్ ఏమ నేనే మరీ చేసుకోను సార్ సెవెన్ థర్టీకి ఫ్రెష్ అప్ అయ్యి ఎయిట్ కలా పూజ చేసేసుకొని
ఓ అలా అండి మేము కూడా అంతే అండి మేమైతే మార్నింగ్ ఫైవ్ లేస్తానండి,
కల్లా ఆఫీస్ కెళ్ళి ఇంకా ఆఫీస్ లో రొటీన్ అండి నైన్ థర్టీ కల్లా నేను ఆఫీస్ కళ్ళి వెళ్తాను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఒక్కదాన్ని కూర్చొని ఏదనా వర్క్ ఉంటే చూసుకుంటాను. ఇంకా టెన్ నుంచి మా ఎండి సారు రాజ్ అందరు వస్తా ఉంటారు.
హ ఓకే
ఇంకా తర్వాత లెవెన్ కల్లా కాఫీ ఆర్ టీ ఆర్ రాగి మాల్ట్ ఏదో ఒకటి ఇచ్చేస్త సరండి
అవునులే అండి మేం కూడా ఆ గాండి గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నానండి నేను కూడా మాట్లాడ
యాజ్ యాజ్ యూజువల్ గా ఏదైనా వర్క్ ఉందంటే చేసే ఉంటానుండి వన్ అవర్ వన్ థర్టీ క మంచి చేసిచ్చుకుంటాను టూ అవర్ ఈ లోపల ఏదైనా వర్క్ ఉన్న
అలా మాట్లాడు స్తున్నారు మీరు నాకు కొంచెం గ్యాప్ కూడ ఇవ్వట్లేదు ఊ కొొట్టడానికి కూడా
అదే అండి టూ ఆర్ త్రీ లో ఏదైనా వర్క్ ఉందంటే చేసిచ్చుకుంటారు. ఇంకా
నేను మాట్లాడాలి కదా అండి మీరే మాట్లాడితే ఎలా
ఓకే అండి ఇంకా ఫైవ్ కి అలా ఇంకా ఏదనా టీ ఆర్ మర టీ ఇస్తారు టీ తాగేస్తాను ఇంకా వన్ అవర్ సిక్స్ వరకు ఉండే చేసి వచ్చే వచ్చేస్తామండి,
చూడండి ఇది ఏం పద్ద్దతి కాదండి మీరే మాట్లాడు
ఇంకా అయిపోయిందా నీ చెప్పేసా సిక్స్ అయిపోతంది ఇంటికి వచ్చేస్తా అని
మీరు కూడా మాట్లాడాలి కదా
మాట్లాడాలండి మీరు ఏమి ఊ కొట్టలేదు కదా అందుకని నేను ఇంకా అలా ఫ్లో లో వెళ్ళిపో పోతా ఉందింతే కన్వర్జేషన్ దాంట్లో ఏముందండి మీరు ఊకొట్టండి నేనే కొట్టద్దని చెప్పానా మాట్లాడండి
ఏ అంత మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అంటే నేను ఇంకేం మాట్లాడేదండి
అలా ఏం లేదండి మాట్లాడండి మీరు మాట్లాడండి నేను మాట్లాడ తను వచ్చారా మీ సార్ ఎక్కడికో వెళ్ళారు అన్నారు వచ్చారా మీ
ఆ వచ్చారండి
కే తిన్నారా డిన్నర్ అయిందా
తింటున్నామండి మీరు తిందురాండి
ఆ తినండి తినండి ఏం తింటున్నారు
చపాతి అండి
చపాతి అండి ఓకే
మీరు అండి
మేము అప్పుడే తినేసామండి
హు మ్మ్
హ్మ్
చానా ఫాస్ట్ గా ఉన్నారండి మీరు
అవునవును మేము కొంచెం ఫాస్ట్గా అర్లీగా తినేస్తాం అర్లీగా పడుకుంటామ అండి
అంతేనండి అర్లీగా పడుకోవడంమే మంచిది కదండి
అవునండి ఎయిట్ లోపల తినేస్తామండి నైన్ థర్టీ కల్ల పడుకుంటామండి
నేను కూడా ట్రై చేస్తాను అండి యైట్ లోపల తినాలనీ కానీ కుదరదు కుదరట్లేదండి మాకు
అదంతే అంట అండి లెవెన్ వరకు మేల్కొని తింటుందంట ఏ మనుషులు అలా తినడం లైవెన్ వరకు
ఎవరది వేసేస్తున్నవా
మా సిస్టరూ మా బావగారు అవును మా సిస్టర్ మా బావ గారు ఇద్దరే అంట ఏదో సెవెన్ కి కల్లా ఏదో ఫాస్ట్ ఫుడ్ అని అదేదో స్ట్రీట్ ఫుడ్ అదేదో కడుపులోకి వేసేసుకొని వస్తారా ఏయిట్ నైన్ నైన్ థర్టీ అయినా కానీ ఇంకా ఏమి ఆకలి అనిపించదండి తీర మాకి మా సిస్టర్ తీర పడుకున్నాక టెన్ థర్టీ కాల్ చేసి మాట్లాడుతుంది
హు అందరికిీ మీల గా కుదరదు కదా అండి కొంచెం ఏదన్నా వాళ్ళు కూడా టైం కి తినాలని అనుకుంటుంటారు బట్ కుదరకపోవచ్చు కదా
బట్ తనకేం పని ఉండదు కదండి తనకేం పని ఉండదు ఏ ఇప్పుడు కిడ్స్ అన్న ఉంటే వాళ్ళని చూసుకొని తను అంత టైం లేదు లే అనడానికి ఏముంటదండి చెప్పండి
హు
ఇంకా అత్త మాం అత్త మామను లేరు హస్బెండ్ తను ఒక్కటే ఏం పని ఉంటదండి ఎప్పుడు కాల్ చేసిన సామాన్లు కడుతంన్నా బట్ట బట్టలు ఉతుకుతన్నా ఆ బట్టలలను ఉతుకుతదండి వాషింగ్ మిషన్ లో ఏస్తంది దానికి ఏడుస్తుంది
మీ అక్కంటే నీకు నచ్చదు అనుకుంటా అండి
నచ్చద కాదండి ఇట్లా విషయాలలో నాకు కొంచెం తను నచ్చదు తప్పేస్తాను నేను అ అలా చేయ్యకి ఇలా చేయ్యకనీ ఏం చేస్తారు
ఎందుకండి ఆ అక్క అంటే ఎంత ప్రేమ ఉండాలి సిస్టర్స్ అంటే
ఉండా ఉండాలండి ఉంది నాకు అది దీ సిస్టర్ ఉంది నేను డైలీ తనతో మాట్లాడతా డైలీ నాకు కాల్ చేస్తుంది తను తాను బుద్ధి పుట్టినప్పుడు చేస్తాదండి
మార్ధాం సిస్టర్ తో రోజు మ మాట్లాడుతానండి
వాళ్ళ సారు ఉంటే ఇంకా బయటికి ఎక్కడ షికారులు గికార్లు వచ్చిన తర్వాత లేట్ గా నైన్ టెన్ థర్టీ కి ఫోన్ చేస్తదన్నమాట ఒక మాట ప్రేమతో ఒక వన్ మినిట్ మాట్లాడిన ప్రేమతో మాట్లాడాలి కదా అండి లేదు అక్కడికి వెళ్తున్నాను బయటికి వెళ్ళినాక వచ్చినాక చేస్తా అని పెట్టేస్తాదండి
ఆవునండి వాళ్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటయి
ఏం ప్రాబ్లమ్స్ అండి హాస్పిటల్ కాదు వాళ్ళది హాస్పిటల్ ఎల్ అయితే మేము కాల్ కట్ చేస్తాం బట్ తినడానికి వెళ్తారు అండి తినడానికి
ఊరుకోండి అలా మాట్లాడకూడదు సిస్టర్ మీద మీకి ఆ సిస్టర్ అంటే కొంచెం కూడా మీకి ప్రేమ లేదు అసలు తన్ని అలా మాట్లాడకండి ఎందుకంటే నాక ఒక సిస్టర్ అన్నమాట మీరు అలా చెప్తుంటే నాకి ఆ నే నెక్స్ట్ టైమ్ మా సిస్టర్ తో మాట్లాడాలన్నా కొంచెం ఇదిగా అనిపిస్తుంది
లేదు మా సిస్టర్ ని నేనేం చెడ్డదని చెప్పట్లేదండి మంచిదే చేదా గుడ్ బట్ ఎవ్రీ టైం కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు గుడ్ ఎప్పుడు
ఇప్పుడు మాట్లాడినంత సేపు మీ సిస్టర్ గురించి ఒకటి కూడా పాజిటివ్ గా మీరు మాట్లాడింది లేదాండి ఆమె నెగిటివ్ అని మాట్లాడుతున్నారు
చెప్పాను కదండి తను వెరీ సపోర్టివ్ అన్నమా కేరింగ్ కొంచెం ఎక్ అంత లేదు అని చెప్పను కానీ ఓకే ఉంది ఏదన్నా నాకు హెల్త్ బాలేనప్పుడు కాల్ చేస్తూ అడుగుతుంటుంది హెల్త్ ఎలా అది ఇది అని తిన్నావా అని చేస్తుంటుంది ఓకే దట్ ఇస్ ఓకే అండి
ఆయనకి ఎలా అనుకుంటారండి బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంది మీ సిస్టర్ మీతో ఆఫ్టర్ మ్యారేజ్ తను కొంచెం తన ఫ్యామిలీని చూసుకోవాల అన్నీ ఉంటాయి కదాండి
తన ఫ్యామిలీనీ చూసుకోవాలే చెప్తాను కదా అండి చూసుకోవాలి నేను చెప్తున్నా నేనేం చూసుకోలేదంట అందరూ కలిసి ఉన్నప్పుడు చూసుకోవాలి కదండి వాళ్ళ హస్బెండ్ ఒక్కరు ఉంటారు వాళ్ళ హస్బెండ్ చూసుకోవడం కూడా ఏంటండి కాల్ చేసి మాట్లాడదు మాతో
ఉ సరే మీరే చెప్పు మాట్లాడండి ఎందుకక్క నాతో మాట్లాడట్లేదు డైలీ కాల్ చేయట్లేదు నేన్ చేస్తేనే మాట్లాడతావు అనీ తనకు అర్థమయ్యేటట్లు చెప్పండి
చిన్నపిల్ల అయితే ఒకటి కొట్టి చెప్పచ్చు నాకంటే థర్టీ ఇయర్స్ పెద్ద అండి తను ఎట్లా చెప్పేకైతాంది
చూడండి ఏజ్ తో సంబంధం లేదండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు రెండు మాటలు చెప్పిన పెద్దవాళ్ళు విని అర్థం చేసుకుంటే బాగుంటుంది ఆ చిన్నవాళ్లు చెప్తే మేము వినాలా అనేది పెట్టుకోకూడదండి మనసులో మీర్ ఆ మీరు చిన్నవాళ్లేనా
మీకు గొంతుకు పడతా మీకు చపాతి గొం గొంతుకు పడతది తిన్నాకన్నా కాల్ చేయండి
అవునా అండి
అవును మీరు గొంతుకు పడితే మర ఇలా కూడా మాట్లాడే కదు కుర్రపోతే ఇంక అంతే ఏడ్చుకుంటు టుంటారు అవసరమా
అలా ఏం లేదండి నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను
లే లేదు మీరు ఇందాక హా అన్నారు మరి కుర్ర ఏదనా కారం పడితే గొంతులో దా ధన్యవాదాలమ్మా అండి
బాయ్ అండి
బాయ్ అండి
అ